ఇలా చేస్తున్నాను. మీతో మాట్లాడడానికి ఇది సరైనా సమయమేనా.
సరైనా సమయమే.
ఆ మీ ఊరు సైడు పంటలు ఎమన్నా పెడుతుంటరా అంటే మీరు పల్లెలో ఉంటరా, పట్నంలో ఉంటా రా
మేము పట్నంలోనూ ఉంటాము, పల్లెలోను ఉంటాం అండి. ఎక్కువగా పట్నంలో ఉంటాం, కానీ అప్పుడప్పుడు పల్లెకు వస్తా ఉంటాము. అక్కడయితే ఎక్కువగా ప్రజెంట్ మామిడి తోటలు పెట్టినారు, సపోటా చెట్లు పెట్టినారు, వేరుసేనగ పెట్టినారు. ఇంగా మా ఆ వరి అట్లా పెట్టినారు. మీరు సేద్యం చేస్తూ ఉంటారా.
ఆ మాకల్లా వ్యవసాయం చేస్తారు. మాకల్లా వేరుశనుగ ఇవి టమోటా ఇంకా వరి, రాగి ఇంకా కూరగాయలు పెడుతుంటరు అప్పు అప్పుడప్పుడు అంటే అవి కాత్తనేసి మన వాత వాతావరణాన్ని బట్టి పంటలు పెడతాంటారు. ఇప్పుడయితే టమోటా అయితే చెట్లు ఎక్కువ బతుకవు కదా, కానీ రేట్ ఎక్కువ వస్తది ఎండాకాలము. కానీ ఇంకా చెట్లు బతుకవు అనేసి పెట్టరు ఎక్కువగా. ఇప్పుడు రాగి పెట్టినారు చాలా మంది అవి ఎక్కువ రేటు పోతున్నాయి అనేసి. ది ఇంకా వరి అంటే అప్పుడు మనకు తినడానికి బియ్యము గనీ కావల్ల అనేసి ఇంగ వరి పెడతారు వాళ్ళ ఇంట్లో మడసానికట్లా
ఆ మా సైడ్ కూడా అంతే ఇప్పుడు సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్ కాబట్టి అంటే మామిడికాయలు ఎక్కువ రేటు పోతాయని ఇప్పుడు మామిడి చెట్లు ఎక్కువగా పెట్ సపోటాలు కూడా అద్ సపోట్
అ మామిడి సు సపోట చెట్లానేది మన ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టాం కదా ఓసారి పెడతాము ఇంగ వాట్లే కాాతకొస్తా ఉంటాయి
ఆ అవును
కూరగాయలు, పండ్లు ఇది కదా పెద్ద
ఇప్పుడైతే వరి పెట్టినారు. ఆ వి వేరుశనగ కూడా పెట్టినారు టమోటాలు ఎండ్ల వల్ల మొక్కలని ఎక్కువ రావడం లేదని మా సైడ్ ఎం టమోటాలు పెట్టలేదు మ చేసినప్పుడయితే ముందుగానే భూములు అన్నిీ అంటే వన్ వీక్ అట్లా ముందుగానే మొత్తం చదును చేసుకొని ఎరువు మొత్తం చల్లి వేస్తారు అంటే మీరు వేరుశేనగ వేసినప్పుడు ఆ పె మిషిండ్లతో వేస్తారా లేకపోతే మనుషులే వేస్తూ క్కద
ఆ మనుషి ఆ మనిషే ఏసేది ఓ అంటే అట్లా ఏమి లే కొంతమంది ఎట్లంటే కొంతమంది మనుషులు వేస్తారు కొంతమంది ఇవి ట్రాక్టర్ కి ఏస్తారు కదా ఆ అంటే వాళ్ళ అనుకులం బట్టి ఎక్కువ మంది కొంతమంది అంటే చాలా చాల పెట్ట ఎకరాలు ఎకరాలు అంటే చాలా ఎకరాలు పెట్టే వాళ్ళు పంటలు అట్లా ట్రాక్టర్కే ఏస్తుంటారు ఇంకొంతమంది కొంచెం కొంచెం రెండు మూడు ఎకరాలు అలా పెట్టే వాళ్ళు మనుషులు ఏస్తారు ఎందుకంటే మనుషులుయితే బాగా నీట్ గా ఏస్తారు ట్రాక్టర్ అనేది చాలా పలుచగా ఏస్తంది అప్పుడు వాళ్ళ ఇప్పుడు ఆర్ పంట అవ్వడానికి ఆ అది సరిగ్గా దిగుబడి రాకుండా వాళ్ళకు నష్టమే కదా అట్లా అనేసి కొంతమంది మనుషులుఏస్తున్నారు మనుషులైనా కూడా ఒకొసారి సరిగ్గా పడవు సరిగ్గా మొల్ పోవడము నీళ్ు సరిగ్గా అందకపోవడం దానికి అందువలన ఇంగ ఒకేళ అన్ని బాగున్నా అవి సరిగ్గ కాయవు కాయలు అంత పంటాల ఏదోటి ఇబ్బంది ఉంటేనే ఉంటది
అవును మ సైడ్డ్ కూడా అంతే ఆ పత్ క్కువ మీస్ లేస్తారు ఎక్కువ మిశింలే వేస్తా టయి ఆ వే సక్కగానే రాదు బం డి కూడా అంతే ఆ పెట్టేదైతే మనుషులు పెడుతారు బట్ న్నప్పుడు మిగతా అప్పుడు కోతప్పుడు గానీ అవి గా తే దాన్ని మొత్తం దానికి చుడుతారు కదా అప్పుడు మొత్తం తండా యూజ్ చేస్తారు ఎందుకంటే తక్కువ టైం టైము సేవ వతుందని అదే అమౌంట్ పెట్టాల్సి వస్తు సంది కానీ బసలు చేస్తే టూ డేస్ సో త్రీ డేస్ అట్లా టైం తీస్తుంటుంది అ మిషన్ తో చేసి వన్ అవర్ అంటే హాఫ్ డే లోనే అలా కంప్లీట్ చేసుకోవచ్చు కదా అందుకు ఎక్కువ మిషన్ల మీద డిపెండ్ అయిన మా సైడ్ ఎక్కువ
ఆ అన్ని చోట్ల అంతే మిషన్లు అయితే మనం చేసే పని ఉండదు మనుషుల పని తక్కువ కేంద్రానికి పని ఎక్కువ కాబట్టి అందరు ఇంగ అదే చేస్త రే ఎండ కాలమైనా మనుషులు ఓ పనే చేేయ్యారు ఎండక్ కష్టం కదా ఈ ఎండ బాహే వాల్కి పోవడము ఆరోగ్యం అనేది అలా ఉంటది కాబట్టి అందరుూ ఇంకా మషర్ల్ని యంతరాలస చేస్తాంటారు పస్ కుమప్పరు బరవల కుమరప్పంటార
ఆ మా సైడ్ అయితే ఎద్దు ఎత్తులు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆవులు కూడా ఉంటాయి ఇంకా గొర్రెలు అలాంటి ఉంటాయి కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ గొరెలను కన్నా బయటకి తీసుకోకున్నా అంటే వాళ్ళు కావల్సిన గడ్డి కాని వీళ్ళే అంటే వేరే వాళ్ళు పండిస్తారు కదా దాన్ని కూడా కొనుక్కొని ఇంటి దగ్గరే పెట్టుకుంట న్నారు ఇంక ఎద్దులుతే వ్యవసాయం చేసేదనా అంటే చెడు మన దున్నెకి ఎద్దులే కదా ఎక్కువ యూజ్ చే సది టట్ లేను వాగులుదదా అట్లవి చేస్తుంటారు ఆ అయితే పాలు కని ఇస్తాయి అయితే వాళ్ళు కొంచెం ఇంట్లో యూజ్ చేసుకొని మితా డైరీ యూజ్ చేసుకుంటా ఉంటారు
మీరు పాల్ కొడారా పాలు
అఓ మాకైతే ప ఏం లేవు ఆవులుగాన మేమైతే కొంటాము అంటే పక్క వాళ్ళతో పక్క ఇంటి వాళ్ళతో అయినా కొంటాం లేకపోతే షాపుల్లో అలా కొనల్సి వస్తుంది మేము మీకు ఆవులు ఉన్నాయా అంటే డైరీకి ఫాలో చేస్తే వస్తారు
మా కావుడు మళ్ళీ మేమే ఇంకా పాలు పెరుగు అనేది కొనము మా ఊరు సైడ్ ఎవరు కొనరు పాలు పెరుగు అనేది ఇంకా మళ్ళీ దాంట్లో కూడా డబ్బులు పెట్ ద కా మనమే కొని మనం ఇంక ఎట్లా వ్యవసాయాలు చేసేవాళ్ళే కాబట్టి మాఊర్ సైడ్ చాలా మ అంధ ప్రతి ఒ ఒకరు ఇ ఆవు ఏదోటి చిన్న ఆవన్నా బర్రన్నా ఏదో ఒకటి పెట్టుకోంటారు ఇంటి మరసానికన్నా కావాలి కదా పాలు అన్ని కొనాలంటే కష్టం కదా పాలు పేరుకునిగా ప్రతీ ఒకటి కొనాలంటే డబ్బుతో ఖర్చు ఇంగ మనము వెనకేసేది ఏమి ఉండదు అని అనేసి అందరు ఉరికే ఆ పెట్టుకొని పాలు పెరుగుంటాయి ఇంక మిగతా డైరీకేసుకొని అమ్ముకుంటాడు కొంతమంది ఇంట్లకు పోసి ఇట్లా ఇంట్లకైనా అమ్ముతారు మా ఊరు కొలగా కొంతమంది చేసుకునే వాళ్ళు నెయ్యి అలా చేస్ కొని అమ్ముకుంటారు నెయ్యి అయితే బాగా రేటు పోతది ఆ టౌన్లాల్లో వాళ్ళైతే బాగ్ కొంటారు ఎందుకంటే ఇంట్లో చేసిన నెయ్యి కొంచెము రుచి ఎక్కువుంటది కొనే వాళ్ళు కూడా బాగుంటారు కల్తీ ఉండదంటే దాంలోకి ఏమి అనే బాగా ఇంకా మీ సైడ్ ఇంకా ఏమేం పంటలు పండిస్తారు మీర్ చేప్ హ
అంటే గ ఆ గా రాగి ఏ కూరగాయలు అలాం మేం మా సైడ్ ఎక్కువ పండించరు ఆ అంటే వాళ్ళకావల్సిన ఇంట్లోకి సరిపోయే అంతల ఇప్పుడు ఏమున్నా పంటే వేసింటారు కదా అంటే వేరుసనగా బాట మధ్యలోనే కొన్ని చిన్న చిన్న చెట్లు పెట్టుకుంటారు బోర్ దగ్గరే కదా ఆ ఎక్కువుగా అంటే ఆ పంటని మారుస్తా ఉంటారు ఇప్పుడు ఒకసారి వేసిన పంటని ఇంకోసారి వేయరు ఇప్పుడు సరీ వేరుసెనగ ఎస్సర్ ఇంకోసారి టమోటా ఇంకోసారి ఆ అంతే రాగి మొక్కజొన్న అట్లా పంట్లు మారుస్తా ఉంటారు అంటే ఒకే పంట వేస్తే ఆ ఏ ఎక్కువ అంతే లాభం ఉండదు ఎక్కువ కాగాది గా గా ఎక్కువంటే ఆ
ఆ ఆ సమ్మస్
అంటే సీజన్స్ని బట్టి పంట్లు మారుస్తా ఉంటారు మా సైడ్ అయితే
ఉహు మా మా ఊర్ దగ్గ ర మ ల్లా ఇట్లే అంటే ఆ ఓటే పంటే పెట్టరు ఇప్పుడు మొక్కజన్న పెట్టారంటే మళ్ళీ వేరుసెనగ అట్లా పంటలు పెడతారు అది ఒక ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఓసారి ఎరువులు అంటే ఆవు పేడ అవ్వన్నీ ఉంటయి కదా గొర్రె పిచ్చుకలు అవి అన్నీ అట్లా ఎరువు చోయలి ఆ ఎరువు అంతా పెట్టి మరి ఆ మా ఊరి కల్లా రేటు తక్కు మీ ఊరు కల్ల కూరగాయలు రేటు ఉన్నాయా
ఆ అంటే మా ఊరుకల్లా కూరగాయలు తక్కువగానే పండిస్ కదా అంటే వాళ్ళ ఇండ్లకు సరూ ఇలాగే అంటే పండించుకుంటారు కాబట్టి ఇల పక్కన వాళ్ళు అడిగి ట్లా గాని ఎక్కువ రేట్ లోనే అమ్ము తరు ఇంకా ఏకడో సతులు అలా జరుగుతా ఉంటాయి కదా. ఇక్కడికి వెళ్ళి అంటే వీక్లీ వన్స్ అలా వెళ్ళి తెచ్చుకుంటా ఉంటారు. లేకపోతే కొంచెం పెద్ద పెద్ద ఫంక్షన్లు అలా ఉన్నప్పుడు అయి తే ఒక కొ పెద్ద టౌన్ లోకి వెళ్ళి ఎక్కువ అంటే కొంచెం కొంచెం అయితే సరిపోదు కదా చాలా మొత్తంలో అంటే మాట్లాడు. కొని ఎక్కువ కొట్టారు కదా కొంచెం తక్కువ రేట్ మాట్లాడుకోని తెచ్ చెప్పారు మన ప చెప్పి బానే చేస్తూ అలా ఉన్నప్పుడైతే మేమైతే ఎక్కువగా కొనాల్సి వస్తుంది
ఆ అవును కష్టమే కూరగాయలు కొనాలన్నా కాకపోతే రేటు ఉంటే అవి ఏందో ఆ కూరగాయలు కొన్నా. కొనీ మనిస్ ఉంటది నుగ పండించేటివైతే మేలు అంటే ఎంతైనా తినొచ్చు ఇట్లా కొని తినాలంటే కష్టం కదా డబ్బులు కట్
అవునా ఖర్చు కానీ మనకూ అన్నీ అంటే మంధులు అన్నీ యూజ్ చేసి అటు పండించింటారు అవి ఎలా ఉంటాయో తెలీదు మనము నీటీలో శుద్ధం చేసుకోవాల్సి వస్తుంది
కానీ మీరు కొనేనట్టువైతే పంటలు పండించి అన్ని పెట్టినటువే కదా మందులు
కొందరూ
ఇప్పుడు పల్లేలే జరిగినప్పుడు కొనొచ్చుకుంట
అవును కానీ ఈ టౌన్లలో కొందరు కృత్రిమంగానే అవి అంటే బాగా అంటే ఫ్రెష్ గా కనిపించేలాగా పండిస్తారంట మందులు వేసి
ఆ మనకల్లా అనేది ఉండదు అవి వేరు వేరు చోట్ల చాలా మంది అట్లా కొంతమంది పెట్టుకుంటారు అన్ని చోట్ల ఏమి ఉండవు అట్లా అన్నీ మంచిగా మందులు ఏం వాడకుండా చేయాలంటే కష్టమూ.
మీ కల్లా ఫ్రూట్స్ టు గట్ల బాగదోరుకుతాయా
ఫ్రూట్స్ పండ్లేం ఉండవూ మా కల్ మామూలుగా సంతల్లనే పోయి కొనుక్కోవచ్చు అంతే పండ్లేం అంతుండవూ, కూరగాయలు ఉన్న రేటే అవి మామూలుగానే ఉంటాయి రేట్లు. ఇంకా ఎక్కువ ఇవి కూరగాయలు దొరుకుతాయి కూరగాయలు కొంచెం తక్కువ రేటే ఉంటాయిలే. ఇం ఇంగ మిగతాటవన్నీ రేట్ ఎక్కువే ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా.